ఆ వినిపిస్తోంది ఏం చేస్తున్నారు
మేము ఖాళీగా ఉన్న మా అక్క గారు చింటే ఇప్పుడే కాఫీ తగేసి బయటకొచ్చాం మీరేం చేస్తున్నారు మీరేం చేస్ అహా మీకి టీ అలవట్లేదా
ఉ చెప్పండి
మీకి టీ అలవట్లేదా
ఆహా లేదు లేదు
తాగరా మీరు
లేదు లేదు మాకు చిన్నప్పటి నుంచి అలవాటులేదు
అవునా మనకి టీ అంటే పిచ్చి ఎనీ టైమ్ డేకి టెన్ టైం అయిన గాని తాగేస్తాటాను అవును ఎందుకు బూస్ట్ ఇవి కూడా ఏమి తాగె తీస్ కూరా
ఉహు లే లేదు అలా ఏం అలవాట్లేదు
ఆ
లేదు అలా ఏం అలవాటు లేదు
ఆ
ఓన్లీ వాటరు ఆ ఓకే ఓకే ఆ ఆ వినిపిస్తుంది
ఆ
చెప్పండి
ఆ అవి తాగితే బెస్టే గదా హెల్త్ కి బూస్ట్ తాగితే బెస్టే కదా హెల్త్ కి
అవును కానీ దాంట్లో కూడా ప్రిజర్వ్ చేయడానికి కెమికల్ చే తర్ కదా
ఆహా
అంతే అంతా అలవాటు ఏం లేదు
లైట్ గా అయినా తీసుకోవచ్చు కదా ఇప్పుడు బూస్ట్ పేదనా ఆర్లిక్స్ ఇవన్నీ చెప్తుంటారు కదా డాక్టర్స్ ఇవి తీసుకుంటే బెస్ట్ అని
కానీ అది ఇంకా ఫుడ్ నే తింటాం మరి అట్లా డ్రింక్స్ ఏం
ఒకసారి అలవర్చు ఆ ఒకసారి చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి
ఉ ఎప్పుడన్నా రిలేటివ్స్ వెళ్ళిన్ ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఎప్పుడన్నా తాగుతాము వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వా ఆలయం ఉండదు మళ్ళ ఏమన్నా వర్క్ స్టేషన్ లో ఏమన్నా తాగాలనిపించి ప్రెషర్ ఏమన్నా ఎక్కువయి తే అలా ఎప్పుడన్నా తవుతు అంతే అ కంటిన్యూయి దే లేదు
లేదు ఎప్పుడైనా ఒకసారైనా ఇప్పుడు ఏమంటే హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వీళ్లుంటున్నప్పుడు ఫుడ్ తీసుకోలేము కదా
అవునవును
అలాంటి టైమ్ లో తీసుకుంటేకిన బెస్ట్ కదా ఇప్పుడు బూస్ట్ గానీ కాఫీ కాని అలాంటి టై లో తీసు తె బాగుంతున్నా
ఆ తాగుతము కానీ ఎక్కువ లేదు ఎప్పుడో ఒకసారి అంతే ఈ మంత్లీ గ
ఓహొహ అదే నేను పూర్టి అలవాటె లెవ్వు
లేదు లేదు ఎప్పుడో ఒకసారి తాగుతం
ఆహా ఆ
హు
సెంట్రా చేస్తుంటరు
వెళ్తున్నారు ఇప్పుడు
ఆ రేపు ఫెస్టివల్ కదా ఇంట్లో పని చేసుకుంటూ
ఆ ఆ అ
ఉమ్ మీకీ ఫెస్టివల్ బాగా చేసుకుంటారా మీ ఇంటి సైడు ఇంకా ఏం లేదు
ఆ అవును చేసుకుంటా
ఉమ్ మీరు బా ఏ ఫెస్టివల్ బా
మా ఊర్ ఆ ఆ చేస్తారు మా ఊర్లో రామాలయం ఉంది.
ఆ
అవును ఇంకదాక్కడా
ఆ చెప్పండి
అదే రామాల రామాలయం ఉంది ఇంకా అక్కడ సీ కళ్యాణం చేస్తారు రేపు
అవునవును మా ఊర్లో కూడా అదే ఉంది ఇక్కడను అరే ఫస్ట్ సెవెన్ టు టెన్ వరకు అదే ఉంటుంది సెవెన్ టు టెన్ వరకు కళ్యాణం చేసి తర్వాత బాగా పూజ బాగా చేస్తారు ఇక్కడ పూజ చేసి ఆ పూజ తర్వాత ఇంకా పెసరబెళ్ళు ఈ పా ఈ పానకం అవి వేస్తారు ఫస్ట్ పానకం బాగా ఇస్తారు మా సైడ్ పానకము పెసరబయళ్ళు ఆ పెసరబాలు మీర ఎలా మేమైతే ఫస్ట్ అది వాష్ చేస్తాము బాగా కడుక్కుంటాము ఒక టూ అవర్స్ వరకు నానబెట్టేస్తాము దాని తర్వాత అవి దాంట్లోకి ఒక పచ్చి ఒక టూ పచ్చిమిర కాయలు తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్నగా దాంట్లోకి వేసుకుంటాము తర్వాత కొత్తిమీర వేస్తా తర్వాత చిన్నగా తురుం కోరి క్యారెట్ టు వేసుకుంటాము వినిపిస్తుందా
ఆ వినిపిస్ వినిపిస్తుంది
క్యారెట్ ఆ తురుముకొని వేసుకుంటాము మళ్ళీ దోసకాయ తురుముకొని వేసుకుంటాము
ఓకే
ఇవన్న తురుంగకొని వేసుకుంటూ ఉంటాము మళ్ళీ దాంట్లో ఒక సాల్ట్ వేసేసి అది మిక్స్ చేసి దాన్ని బాగా ఇది చేసి మిక్స్ చేసేసి అది తింటే టేస్ట్ బాగుంటుంది మీర ఎలా చేస్త
అవును మరి దోసకాయ అంటున్నారు అది దోస్ కాయ అస్త స్తారా మీరు కిరక కదా వేస్తారు
కీరకాయ అంటారు మేము ఇక్కడ దోసకాయ అంటాం మా సైడ్ మేము దోసకాయ అంటాము మీరు కీరకాయ అంటారా దాన్ని
అవునవును దాని కిర్కాయ అంటారు నేను అదే కన్ఫ్యూజ్ అయి ఏంది దోసకాయా వేస్తారా అని
మేము దాని కీరకాయ అంటాం ఇక్కడ దిన్ మీరు కిరకాయి అంటాం మేము
అవును
ఆ మీరు అవన్నీ ఏం వేయరా అందులోకి
ఆ వేస్తాము మేము అ అదే ప్రాసెస్ లోనే చేస్త త్తము చేసేసి మళ్ళా తడు
ఆహా ఆ మేము అయితే మళ్ళీ ఈ పానకం చేస్తాము కదా అది మీరు షుగర్ తో చేస్తారా బెల్లం తో చేస్తారా
ఆ అవునుషుగా అదే బెల్లంతోనే చేస్తాము
ఆహా బేలం తోనే చెయ స్తాము ఫస్ట్ బటర్ తీసుకొని ఒక దాంట్లోకి ఒక బౌల్ బటర్ తీసుకొని వాటర్ వేసి అందులోకి బెల్లం వేసేసి అది కరిగే వరకు ఒక ఆ టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటే బెల్లం కదా తొందరగా కరిగిపోతుంది అదే కరిగే వరకు వేసుకొని అలానే దాంట్లోకి నిమ్మకాయ నిమ్మకాయ రసం పిండి వేస్తాము
ఓకే
తర్వాత యాలక్ సి
అవును యాళ్ళకు బుడ్డనే ఉంటాం
అవునమ్మా సరిగుడే ర తినంటాము దాన్ని వేసేసి భగ తిరుగు ట్టేసి తీసుకుంటాము ఈ ఫెస్టివల్ కి అది ఎక్కువ చేస్తాము మళ్ళీ ఉగాదికి నేయి ఎక్కువ యూస్ చేస్తాము ఉగాదికి మేము ఫస్ట్ అది ఏమి వేపు కా వేపు ఉంటుంది కదా అదే వేస్కొని ఉగాదికి అది చేస్కుంటాం వేప్ పొస్కొని వేప్ పువ్వులోకి బెల్లం వేస్కొని. ఆ బెల్లంలోకి హే ఆ బెల్లం వేస్కొని కొద్దిగా దాంట్లో పదేసేస్కొనీ కొద్దిగా టేస్ట్ చేస్తాం అ తినడానికస్సలు అవ్వదు చాలా చేదుగా ఉంటుంది. మళ్ళీ ఆ మళ్ళీ ఇది చెక్ చేస్కుంట్రు ఇంకా బట్ల్ లేవ్. పెద్దవాళ్ళ బట్ల్ పెట్టుకొనేసి ఉగాది అనేది చేస్కుంటాం మేము మీరు ఎలా.
ఓకే మేము అంతే ఇంకా అవన్నీ ప్రసాదాలు అన్నీ చేసి.
హా
ఆ దేవున్ని కి పొలాలు అంతా ఏసి మళ్ళ బట్టలు పెట్టేసి ఇచేస్తాం.
అవును మేము అంతే బట్టలు పెట్టేసి దే అ అక్కడికి ఎళ్ళి అది బెట్టేస్కొని లారీకి ఇది చేస్కొని. ఇవిగా ఇదిగా చే అవును ఇదిగా చేస్కొని తీస్కుంటాం మేమ్ కూడా. ఆ ఉగాది అయితే మేము అలా చేస్తాం అప్పుడు ఫస్ట్ అకు ఇప్పుడు ఫేదీ ఎక్కువ చేసేదంటే ఇవి ఒబ్బిట్ట ఒబ్బిట్ట బాగా చేస్తాం మీ సైడు.
తే ఏమైనా స్వీటు అనీ చేస్తాము. ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అలా చేసి దేవుని పెట్టేసి వి మొండ మేం తింటాం
అవును మేమైతే బొబ్బేటం బాగా చేస్తాం ఫస్ట్ అది బేల్లంన్నీ బాగా దిల్పేసేసి. ఉ హు అది మిక్సీ వేస్కొని బాగా
అవును
దాని తర్వాత దాన్ని ఒబ్బట్టు చేస్కుంటాం మళ్ళీ కుడాలని అది. చేస్తాము అవిచ్చ చేస్కొని మళ్ళీ దాన్ని అది హ వాటర్ని రసం బెట్టేసి ఆ విధంగా చేస్కొని తింటాం మేమ్.
కాదు
ఆ మీరు అలనే చేస్తారా వేరే విధంగా చేస్తారా.
మేము అలానే చేస్తాము ఇంకా అంత్ తా కంప్లీట్ అయిపోయినక చేస్తాం
ఇది
మేము అలానే చేస్తాం ప్రా సేమ్ ప్రొసెస్సే ఉంటంది మాది.
ఆహా ఆ
అవును
అవును
అదే రసం అ టూ టూ డేస్ అయినా కూడా బాగుంటుంది కదా
అవునవును టూ డేస్ అయినా కూడ ఎంకావు అలనే ఉంటాయి ఆ ఇక్కడైతే మా సైడ్ అయితే అది ఇంకా ఇట్లా ఓపెన్ చేసేసి ఎండకి పెట్టేస్తారు టూ డేస్ తర్వాతగా కొన్ని మళ్ళిఅయినా కూడా తినొచ్చు అని చెప్పేసి
అవునవును
ఆ మీ సైడ్అట్లేచేస్తారా
ఆ అ అవును మేము అలానే చేస్ త్తమ ఇంక అంత కంప్లీట్ అయిపోయినంక ఇంక చేసండేటువన్నీ మా దగ్గ మా అ మా సైడు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు ఇంక చేసిండెటివన్నీ వాళ్ళకని సప్లైచేస్తాం అన్ని ఇస్తాం
అవును ఆ
ఉమ్
అలా చేసుకుంటూ అవునండి అే అంతే అంతే
మీ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు చాలా సంతోషం మీరే చెప్పిన మేమ్ ఇప్పుడ అక్కడ రియల్గా ట్రై చేసా
థ్యాంక్ యూ